హాయ్ రా హాయ్ హాయ్ ఏం జేస్తున్నావ్
తెలే మీతో మాట్లాడుతున్నాం
గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్
మ్ నీకు ఇంగ్లీష్ వచ్చా
నాకు అన్ని లాంగ్వేజెస్ వచ్చు నీకొచ్చా
ఓ నాకు ఇంగ్లీష్ ఒక్కటే వచ్చు హిందీ రాదు
మ్ హు ఇంకా ఏది ఇష్టం ఇందాక నాన్ వెజ్ అంటే ఎందుకు ఏమేమి ఫిష్ ఇస్ ఇష్టమా ఎందుకు ఇది చికెన్ మటన్ ఇష్టం ఉండదా ఏ చికెన్ ఇష్టం అన్నవ్
ఎప్పుడన్నా నేను జీరో అన్న నేను
అ
సార్ అన్నానేేమో అ అయినా కానీ అంత తిన్నను నేను ఫిస్ కూడ తిన్న అంటే మా డాడీ మళ్ళీ తిడ్తాడు అలా అ ఉంటాయి కదా ఏమంటారు ముల్లులు ఉంటాయి కదా అందుకని అవి కూడా తిన్నియడు అందుకే ఎండి పోయిన చేపలు తేస్తే తింటా అదే అది కూరలా వండితే బావుంటది అలా ముల్లులు కూడా ఉండదు ఏముండవ్ మళ్ళీ టెస్ట్ బానే ఉంటది కాపోతే వాసన వస్తుంది అంతే
అంతే అంతే వాసన వస్తదా
అవును మళ్ళ అందుకే నేను అ త తిన్నను చికెను అవి ఇవి ఇప్పుడు చికెన్ తిన్నా గాని బొ క్కనే ఉంటది ఏ దిన్నాగాని బుగ్గనే ఉంటది ఎన్ని ఎండిపోయిన చేపల అయితే బెస్ట్ కదా
ఆహా ఎండిపోయిన చేపలల్లో ఏముండద
ఏం ఉండాదు చిన్న చిన్నగా ఉంటే టేస్టి గూడ ఉంటయ్ కాపోతే వాసన
కాకపోతే
ఆహా చిన్న చిన్నగా ఉంటే టేస్ట్ ఉంటది కాకపోతే స్మెల్ వస్తుంది అది ఎక్కువ
స్మెల్స్ ఆ
ఆ
హ
నీ పాపకి స్కూల్ ఎప్పుడు రీ అపోను
ఫిఫ్టీన్త్కే రా అందరికి అదే కదా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా
ఆహ అయితే బాబుకి కూడా అదేనా
అందరు కద ఏమైనా స్పెషలా
క కన్ కన్ స్కూల్స్ కు ఫస్ట్ కి ట్వల్త్ కి స్టార్ట్ అయితునే ఇదదా అందుకని
కొన్ని కొన్ని స్కూళ్లకు
ఫస్ట్కి టైవెల్త్ కి స్టార్ట్ అయితున్నయ్ కదా
ఆ అవును స్టార్ట్ అయితేనే కొన్ని కొన్ని హాఫ్
ఆ హాఫ్ డేసే ఉంటయ్ అయిన కాని అవ్ నే పోయిన రోజేమో ఫస్ట్ లో పోయినా ఫస్ట్ లో పోయిన రోజు కూడా ముగ్గురు ముగ్గుర ఉన్నారు మళ్ళీ ఈ రజు నిన్న పోయిన రోజు కూడా ముగ్గుర ఉన్నారు ఎక్కువ మంది వచ్చినప్పుడు పో పోదామని డిసైడ్
అవునవును కరెక్టే
ఆ
సేస్తు
ఉ
నువ్వు మీ అక్క సేమ్ స్కూలా వేరే వేరే స్కూలా
దూషం దూషం
అదే అదే మీకు సిలబస్ వేరే ఉందా
ఆ నా ఎస్ఎస్సి మా అక్కది ఐసిఎస్సి
ఆహా మీది ఎశసయా మా వాళ్ళదేమో సి బి ఎస్ ఈ
సివిఎస్
అందుకనే
హలో
ఇంకా మన ఫంక్షన్ కి వస్తా అని చెప్పి ఎందుకు రాలేదు వరి నిన్ను తీసుకొస్తాన్నదది ఎందుకు తీసుకురాలేదు మరి మీ అక్క వాళ్ళు మొన్న త్రీ డేస్ బ్యాకు త్రీ డేస్ బ్యాక్ ఫంక్షన్ క వస్తా అని చెప్పి రాలేదు మీ ఇంటి పక్కన వాళ్ళు అందరు వచ్చారు మీ ఇంటి పక్కనోళ్ళు వచ్చిరు రా నువ్వే రాలేదు అంతా నిన్నే అడిగినారు ఎందుకు రాలే ఎందుకు రాలే అని
పట్టన అప్పుడు ఒక నేను దాన్నే దాని బిఫోర్ డే నేను ఒక రోజు పోయిన ఫంక్షన్ కి ఒక ఫంక్షన్ ఉందని పోయినా పోతే లేట్ అయింది తలకనా వస్తుందిని వండుకున్నా ఆ మళ్ళీ ఈ రోజు కూడా అతియినా జరుగు టదేమ అని నేను వద్దాని ఇంట్నే వస్తున్నా బయట ఆడుకొని తిని ఇలా వేసుకు
ఆ
మా తమ్ముడు మా తమ్ముడు పోయ్యిండు నేను ఒక్కదాన్నె ఉన్నడు అా
అదా
ఉమ్
అహ్
గిన్నల్ తోమిల్ల
గిన్నల్ను నేనేం తోమను మా పాప తో ముతది
ఓహో
మా పాప దోముతది
ఆ స
తనోదొక్క పనేచేస్తది వేరే ఏ పని చేయదు
అంటే వాటర్ తోటి అట్ల దుూరు రాద
ఇల్ దూడుడమా సరే నేను ఊకుతా ఆ ఆమెకి ఊగా నీకు రాదు సరిగనీ నీటుగా ఊకదు ఆ ఊకడమదంతా నేనే జస్తా ఇకా తూడోవడం పాపేసి తుడి సెకాడ ఉంటది కదా మాప అంటే అదేసి ఆమెనే తుడుస్తది
ఊహు
మంచిగనే చూస్తది
మ మళ మీరు అన్న ఎంత ముందుకు గిన్నెలో తోముతది
పనులు చెయాలె కదా నువ్వేమైన పనులు చేస్తావ మీకేమైనా హెల్ప్ చేస్తదా నువ్వేమనా పన్ చేస్తావ మీ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తావా
చేస్తా
ఏం హెల్ప్
అదే నేను గుడా సేమ్ గిన్నెలు తోముత మళ్ళీ వాటర్ తోటి తుడుస్త మళ్ళీ వాటర్ బాటిల్స్ లకు నీళ్ళు పోస్తా
ఏం చేస్తావ్ ఆ వింటున్న వింటున్న వింటున్న
అదే మళ్ళీ బాషన్ల బాసన్ల తోముతాం మళ్ళీ వాటల్ వాటర్ తో తుడిసి మళ్ళీ వాటర్ బాటిల్స్ ల్లకు నీళ్లు పోస్
నీల్ నింపుతవా
అ
నీల్ నింపి పెడతా నీల్ నింపేదే పెద్ద పని కదా అండి చెప్తున్నా
అవున్లే ఆ పైపు అ దాని మీద నీళ్ళు పాడం మళ్ళ పెట్టడం మళ్ళ అది బయటకు రాడం కష్టమే మళ్ళీ అలా కూర్చన్ లోపల పెట్టడం ఉంటాం
అవును అవు
ఒకేలా కుండలన్ని నిండితే మళ్ళ ఆ వాటర్ బాటిల్స్ సపరేట్ ఎం చేయమ్ అప్పుడే నిత్తం
అ
రజ తాద కుండల్ కి నీళ్ళు ఉంటే అప్పుడు వాటర్ బాటిల్స్ కి రోజు అట్లనే నీళ్ళు పోస్తా ఆవిట్క అయిపోతే మళ్ళా కుండల నీళ్ళు అయిపోతే అప్పుడు ఆ ట్యాంక్ తీసి అది అల్లకించి నీళ్ళు పో అయిపోయిన తర్వాత పైకే
ఊహు
స్టూలేసి ప పైకి వేస్తారు అన్నారుది
ఫ్రిడ్జ్ వాటర్ దాతావ కుండా వాటర్ దతావ
ఫ్రిజ్జు వాటరు
ఫ్రిడ్జ్ వాటర్ తాగొద్దుగా
అవును గాని అలవాటయ్ పేయింద్
ఊహు
పెట్టింది కాకపోతే తాగిత మట్టి మట్టే అనిపిస్తుంది
అవునా
అందుకనేసి తాలే మా డాడీ అయిన గానీ తాగు తాగు అయిన ముందర దాగుత మళ్ళీ వేరే టైం లో వ మళ్ళీ ఫ్రిడ్జ్ లో కేంచి తాగుతా
అంతే అంతే మీ తమ్ముడికి ఏ కర్రి ఇష్టం మరి
వాడికి అన్ని కరీలు ఇష్టం నేను వంకల్ వెడ్తా
ఉహు అవునా అన్ని దింటాడా ఏదైనా దినాలె వంకలుపెట్టద్దు అన్ని దినాలి
ఏదైనా దింటా అయినా మళ్ళీ మేమ్ నేన్ దినేటప్పుడు ఏదో ఒకటి ఏసుకుంటాను చెకోడియా మిక్చర్ అట్లా ఏసుకుంటాం బూంది మిక్చర్ అట్లా ఏసుకుంటాం ఏసుకుంటే అయ్ ఆమ్లేెట్ అట్లా ఏస్కొని గిన్నె దెచ్చుకుంటావ్ అయితే మా తమ్ముడొచ్చి ఇట్ల గున్ ఏసుకుంటాడు మ నీనే
అవునా మీ తమ్ముడు గుంజుకుంటే నువ్వు గూడా నువ్వు జూస్తుంటవా నువ్వు గూడా గుంజాలె గుంజు కోవాలే నువ్వు గూడా ఏదో ఒకటి తినాలి అప్పుడే గదా చెయాలి గ ద
అప్పుడు అప్పుడు నన్ను గుద్దుతాడు మమ్మీ డాడీ క మమ్మీ డాడీ దగ్గర అడుగు గుతాడు అప్పుడు మమ్మీ డాడీ తిన్పిస్తరు
అ
అది గూడా ఎట్లా అంటే ఉ ఉ ఊ అని అంటాడు నోటి తోటి మాట్లాన్నే మాట్లాడడు
అవ్ ఎందుకు మాట్లాడమని కొట్టాలి మాట్లాడని చెప్పాలి మీ టీచర్ కిచెప్ప్ చెప్పాలే ఇవన్నీ
మా టీచర్ కి జెప్ చెప్తా అప్పుడు కొంచెం డెవలప్ అయితుండే కాకపోతే మధ్యలో హాల డేస్ వచ్చిన సరికి మాట్లాడ్తలే
ఆ అయితే ఇగ హాలిడేస్ రావడమే పెద్ద తప్పంటావ అయితే నువ్వు ఇగ
తప్పేం గాదు అయిన మాట్ల్ మా